హల్
హు హాయ్ అండి
హాయండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే బట్టలు విండేసినా కొద్దిసేపు అట్లా కూర్చునయిగా మీరేం చేస్తున్నారు
నాది సాయంత్రం పన్నైపేంది స్నాన్ చేసినిగ పిల్లల కోసం వెయిట్ చేస్తున్నా
ఇంకా రాలేదా స్కూల్ నుండి
ఆ ఫైవ్ థర్టీకోస్తాది బస్సు
హో అవునా ఇంకా మరి మార్నింగ్ టైమ్ లో ఏ టైం కొస్తది
మార్నింగు ఎయిట్ కొస్తది ఇప్డేమో ఎయిట్
అవునా మరి ఈవినింగ్ వచ్చేసరికి వెళ్దాం ప్రిపేర్ చేస్తారా వాళ్ళకి స్నాక్సు
ఆ బస్సు రెండు ట్రిప్లు వేస్తారంట ఇటు సెకండ్ ట్రిప్ వేసే వరకి ఇక లేట్ అయితాంది
ఒహో
మా చిన్న పిల్లలుగా అంటే మరేమ్ చేయాలమ్మా అని వాళ్ళు అంటున్నారు
హుఆ
హ్మ్ అలా స్కూల్లో యాక్చువల్ టైము ఫోర్కయిపోద్ది
అవునా ఫోర్ కయిపోతే ఇంత వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతద ఇంకా వాళ్ళు రావడానికి
ఆ బస్సు ఒక ట్రిప్ అంటా లోకల్ లేసి ఎల్లె వొళ్ళు లోకల్ ట్రిప్ పెళ్తాడంట ఆ లేదు రెండు మూడున్నాయిలే గాని వెస్టెంట్ బానే ఉన్నట్టుంది
ఆ అట్లనా
ఆ మళ్ళీ లోకల్ ట్రిప్పేసేసాక వీళ్ళని ఇక తిరిగి అంటే ఉంటాయి కదా తండాలవి
ఆ అవును
అన్ని తిరిగొచ్చే వరకి ఇగ ఫైవ్ థర్టీ అయి త
అవును
హ్మ్
ఇంకా మనం ఎవరయ్యేసారనుకో
ఇగ వాళ్ళకిప్పుడు రాగానే చాయ్ తాగుతారు చాయ్ బిస్కెట్ దాగ్ తింటారు
ఆ
హ్మ్ విన్న ఇంగ హోంవర్క్లు రాసుకోను రా హోంవర్క్లు రాసుకునే వరికి సెవన్ అయితది
హు
సెవెన్కి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆడుకున్నాక మళ్ళా సెవెన్ థర్టీకి అన్నాల్దింట
అవ్
అన్నం తినిపించినాక మళ్ళాకోసేపు హాఫ్ నే అవర్ మళ్ళాకోసేపు ఆడుకుంటారు మళ్ళ పండుకో వేట్టాలే మళ్ళీ పండుకోబడితేనే మళ్ళీ తొందరలేస్తరు
ఆ
ఉమ్ ఇగ పడుకోబెట్టకుంటే టెన్ అయినా వండరు
అంతేనా
ఉమ్ ఆడుకుంటూనే ఉంటరు
సేపు మొబైల్ గిట్ల చూడరు కావచ్చు ఎక్కువ వాళ్ళు
అమ్మో మొబైల్ చూడరా ఫుల్లుగా చూస్తారు ఆ మొబైల్ చూసి చూసి అసలు కండ్లీ ఇగ సైట్ కు సైట్ వచ్చింది ఏమోలే గాని ఇంకాని హాస్పిటల్ తీసుకెళ్ళట్లే
ఆ అంతగానం చూస్తారా
ఆ అంటే ఇగ వాళ్ళకి చిన్నప్పుడు బాగా తిరిగి తినిపించేది ఇగ తిరిగి తిరిగి నాకే ఫోన్ అలవాటు చేసినా తిరగలేక
అవును ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ వాళ్ళు తింటలేరుఅని కూడా ఫోన్ అలవాటు చేస్తారు అది పెడితేనే తింటారేమో నని ఇగ్
ఆ తిండి ఇగ అది ఈ అది పెడితే ఇగ మన ఏం పెట్టినా తింటనే ఉంటారు ఎంత పెట్టినా తింటేనే ఉంటారు ఆ అట్లా అలవా అదే మంచి హ హాబిట్ కాదులేగానీ ఇగ ఏం చేస్తాం
ఇగా అదే మనం తప్పక చేయాల్సి వత్తంది అ
ఆ ఉమ్ ఇల్లు సుట్ట తిరిగితే ఓక్క ముద్ద వెట్ ఫస్ట్ అట్లా ఏసేది నన్ను
ఓహో మళ్ళ వాళ్ళు తినకపోతే మళ్ళీ మనకు బాధ అయితది ఇంకా తింటలేరు
ఆ ఆ అట్లనే ఫోన్ అలవాటు చేస్తే ఇగ మంచిగా తింటారు ఇగ అట్లనే అట్లనే ఇంకా డీప్ గా అలవా టయ్యింది ఇగ అన్నం అనంగానే ఫోన్ పట్టుకుంటారు ఇగ నువ్వు ఏం కూరై ఏదైనా ఇగా పెడతాంటే తింటనే ఉంటరు
ఉమ్ ఇగ అలవాటు అయిపేయింది వాళ్ళకు అదే చెప్పండి మరి
ఆ
హలో
ఆ ఇంకేం చేస్తున్నారు
ఏమి మధ్యాహ్నం ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఒక ఫ్రెండ్ ఉంటే వెళ్ళినం వాళ్ళ ఇంటికి
మీరు ఇట్లా సమ్మర్లో ఏటైనా వెళ్ళారా ట్రిప్ కి
ఆ సమ్మర్ లో ట్రిప్స్ గిట్లా ఏమి ఏళ్ళలేదు నా సార్కి వీలు కాదని ఇంటి దగ్గరనే ఉన్నాం ఇలా సమ్మర్ లో ఒక రావు ఉమ్ ఉమ్ ఒక వన్ వీక్ అట్లా అమ్మ వాలి ఇంటికేసి వచ్చినా ఇంటికి
ఉహుం అంటే హ అంటే ఎప్పుడైనా లీవ్స్ ఉన్నప్పుడు వెళ్తారా ఏటైనా
ఆ లీవ్స్ ఉంటే గిట్లా ఇట్లా టెంపుల్ గిట్లా వెళ్తాం ఎక్కువ మేము
ఉమ్ ఇట్లా వేరే ఎట్లానా లాంగ్ ట్రిప్ అట్లా
లాంగ్ ట్రిప్లే ఇప్పుడేం లేదాండి ఒక భద్రాచలం వెళ్ళేసి వచ్చినాము
అవునా
ఉమ్
హ్మ్ హు మీ స్కూల్ ఉన్నప్పుడు ఏటన్న వెళ్లార అండి ఇట్లా టూర్లకి కానీ
ఆ స్కూల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళినా మేము భద్రాచలం వెళ్ళినాము ఇం ఇంకా చాలా తీసుకెళ్ళిళ్ళు స్కూల్లో కాని అంత గుర్తుకు లేవు ఇక్కడ భీముని పాదం అని ఉంటది అక్కడ కి గూడ ఎల్లినం రామప్ప మ్మ్ లక్నవరం మ్మ్ అవును అ మేము ఎల్లినం మేము
త అటే ఎళ్తారు
ఆ అవి దగ్గర ఉంటాయి కదా వరంగలు ఇప్పుడు ములుగు కిందికి పోయింది గానీ అప్పుడు వరంగలే కదా అన్నీ
హ్మ్ ఎన్ ఏది ములుక్కిిందికెళ్ళింది
ఇప్పుడు రామప్ప ఆ
ఆహా
ఆ ములుగు డిస్టిక్ ఇప్పుడు అయింది రామప్ప లక్నవరం అంతకు ముందు ఇగ మొత్తం త్తం వరంగలె కదా మ్మ్
హ్మ్ హు
ఆ మేము కూడా వెళ్తుండే అప్పుడు
మీర ఎప్పుడ మీరెక్కడికెల్లే వాళ్ళు
ఆ మేము కూడా సిక్స్త్ క్లాసులేమో వెళ్ళినం వరంగల్లి ఇవి ఇవి లక్నవరం రామప్ప భద్రకాళీ టెంపుల్ ఇంకా మ్యూజికల్ గార్డెన్ ఉంటది
మ్మ్
ఇంగ అందులోకి వెళ్ళినాం
ఇప్పుడు రీసెంట్గా ఈ మధ్యలో ఆ భద్ర ఇది అక్కడ భ భద్రకళ టెంపుల్ వరంగల్ తెలుసు కదా అక్కడ ధ్వజస్తంభం ఇందులో పెట్టిల్లు లాస్ట్ వన్ వీక్ లో
అవును ఎల్లారా అప్పుడు
ఇప్పుడు వెళ్ళలేదు మేము ఇక్కడ ఉంటాం కాబట్టి మాకు వెళ్ళడం వీలు కాదు ఎప్పుడైన్న ఇంటికెళ్తే ఇగ ఎల్లాలి ఏ
ఆహా పవన్ కళ్యాణ్ కూడా వచ్చిండు కదా ఆ రోజు
అవును ఇక్కడ వరంగల్లో కూడా ఒక అబ్బాయిని చూడ్డానికి అట్లనే వచ్చిండు
ఆ ఆ అదిన్న అది రొండు కల్సి వచ్చిండు
మ్మ్ చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళు కూడా వచ్చిళ్ళు భద్రకళి టెంపుల్ కి అవును కిల అంటే నేను ఇన్స్టాలో చూసిన
ఆహా అదే ఈ పవన్ కళ్యాణ్ వచ్చింది స్టేటస్ పెట్టారు అంత నేను ఇన్స్టా అంతా వాడను ఏవనా ఏ ఉంటే ఇగ న్యూస్ లో చూస్తాం
ఆహా రీల్స్ ఎట్ల చూస్తారని నాకు తెలుసు అట్లా
అవునా హ్మ్ హు మే అప్పుడు మా చిన్నప్పుడు అంటే బాగా అనిపించేది అవి చూసినాం కదా అవే లక్నవరం రామప్ప అని
ఆ
ఇగ ఫ్రెండ్స్ తో వెళ్ళాం కదా బాగా అనిపిచ్చింది
ఆ మీరు బోటింగ్కి వెళ్ళారా మరి ఎప్పుడైనా
అమ బోటింగ్ ఇప్పుడు పుట్టిన కానుంచి వెళ్ళలే ఇంకా ఎప్పుడోస్తదో టైం అది మళ్ళీ హైదరాబాద్ లో ఆటో కూడ వెళ్ళాను లుమ్ని పార్క్ లో బోటింగ్ ఉంటుందిగ అక్కడికి వెళ్ళాం కనీ అక్కడ కూడ ఎక్కలే
మేము చర్ లో ఒకసారి బోటింగ్ చేసం స్కూ లో ఉన్నప్పుడే
అవునా
అప్పుడు
ఆహా
ఉ
ఎప్పుడు వెళ్ళలేమి ఒకసారి మా తాతయ్య చనిపోనప్పుడు భద్రాచలం పర్ణచ అల వెళ్తారు పర్మశాల
ఆ అవును
అక్కడ బోటింగ్ కని పోతుంటే ఇక ఫ్యామిలీ ఎట్టుంటారు అసలు పోతామని అస టికెట్ కూడ తీసుకున్నాను టికెట్లు తీసుకున్నాక ఆపిల్లు
ఎందుకు అట్ల టికెట్లు వేస్ట్ అయిపోలేదా మరి
డబ్బులు అంటే అది అది పెద్ద ఉంటుంది కదా చెరువు పర్మశాల కాడ అది చూసి మా చిన్నమ్మ అసలే ఇక్కొద్దు మీరు అసలే అంటే ఆమెకు ఒకడే కొడుకు ఇగ ఆయన వాటిక మే కలి అప్పుడే చద్దామని అసలు ఫుల్లు ఉండే ఇంట్రెస్ట్
అవునా
ఇప్పుడు అంటే ఇప్పుడు ఏ ఎటు పోవాలన్నా ఏమి ఇంట్రెస్ట్ ఉండదు
అదే అది మళ్ళీ భద్రచలం దగ్గర అదే పాపకొండలు అది ఫేమస్ కదా
అవునా దగ్గరే ఉంటంద భద్రచలానికి
ఆ అక్కడనే పర్ణశాల దగ్గర నుంచే ఎత్తుకెళ్తరు కదా పాప కొండలెక్కి
అవునా తెలియదు అంటే అక్కడ భద్రాచలం వెళ్తే పద్మశాల దగ్గర అని అట్ల ఎళ్తారు కానీ
అక్కడి నుంచే ఎక్కేళ్తారు పాపి కొండలు
ఉహ
ఇగ మేం భద్రాచలం వెళ్ళాలంటే ఇక లాంగ్ మా అమ్మ వాళ్ళ ఇంటికిన్న భద్రాచలానికి
ఆ అంటే జర్నీ ఉంటదండి ఒక ఫోర్ అవర్స్ ఉంటది జర్నీ
ఈవినింగే అట్ల బయలుదేరితే అక్కడ పోయే వరకు తెల్లారి త్రీ అట్ల అయితు టూ త్రీ అ ఇతుందిని
ఫోర్ అవర్స్ జర్నీ పడతాది ఇక్కడ నుంచి అయితే సిటీ నుంచి
ఇక్కడ నుంచి ఇంగ మావొళ్ళు ఇక్కడికి రావాలంటే వాళ్ళకి టూ అవర్స్ పడుతది
ఆ అవునా చాన టైమ్ బడుతది
ఇట్ల వెయ్యి వాళ్ళంటే ఇట్లా చూడ్డానికి దేవుని చూడ్డానికి రారు మా సైడ్ నుండి ఇప్పుడు చనిపోతే ఆస్తికలు తెయడం అవి కలపడానికి ఆ అవి కలపడానికి వస్తారు ఇలా దేవుని దర్శనం దేవుడి దర్శనం కోసం అని ఎవ్వరు రారు ఉ నామ్మ వాళ్ళ సైడ్ ఒళ్ళు ఇప్పుడు ఏటన్న వెళ్ళాలంటే అటు సైడ్ వెళ్తారు ఇ యాదగిరి గుట్టనీ స్వర్ణ ఇక వరంగ లో వన్ వన్ అవర్ జర్నీ వన్ అండ్ హఫ్ అటు కూడా టూ అవర్స్ పడతది
ట్రైన్ కి కాబట్టి కొంచెం దగ్గర అనిపిస్తది
ఆ ట్రైన్ ఏమి ఉండదు బస్ సర్వీసే లేగానే ఇప్పుడు మనకి కొన్ని రూట్స్ అనేవి చెయ్ రోకు ఉంటాయని అటే వెళ్తారు అన్నట్టు మాది ఆ మా డిస్టక్ట్ వరంగల్లు
ఆహా
ఇగ అటే వెళ్తారు ఇటు మాహబాద్ అనేది అసలు ఇటు రానే రదు ఇటు ఇంత దగ్గరనే ఇటు అసలే రానే రారు
యహో
ఇట్లా చేయిరోకు చేయి తీరు ఉన్నదంటాడు చూడండి చెయ్ రోకు
ఆహా ఉత్తిగానా
అట్లా అట్టే ఎల్సెప్ తప్ప ఇటు వాటికి ఇట్లా ప్రిఫరెన్స్ ఇవ్వరు ఎక్కువ ఇప్పుడు ఈ ఫ్రీ బస్సుల అయినా కాంచి చాలా మంది యాదగిరి గు గుట్ట అటు స్వర్ణగిరి టెంపుల్ ఇంకేదో ఉంది ఇంకేటో మూడు ప్లేస్లకయితే వెళ్తాళ్ళు
ఆ అవును
మేము కూడా ఒకసారి వెళ్దాం అనుకున్నాలేగాని అమ్మో ఈ పిల్లల్ని వేసుకొని పోవద్దని
ఆ
మళ్ళీ సైలెంట్ ఉన్నాం ఈగ పిల్లలు వేసుకొని పోతే మళ్ళీ చికాక్ అయిది ఉ ఓకే ఆ సరే